ఆ ఏం చెస్ వస్తున్నారా కాలేజ్ లోనే ఉన్న
అవునవును మిర్చి బండి దగ్గర కూర్చొని మా తాతయ్య వాళ్ళు మాట్లాడుకుని పాతకాలం ముచ్చట్లు అంటున్నా ఆ రోజులు గుర్తొచ్చి చాలా వింతగా ఆనందంగా అనిపిస్తుంది అసలు
నిజం రా నేను కూడా మొన్న మా ఇంట్లో అన్ని సామాన్లు సర్దుతుంటే ఒక పాత రేడియో కొన్ని మట్టి బొమ్మలు కూడా కనిపించినాయి అవి చూసినంక మన చిన్నప్పటి రోజులు ఆ పాతకాలపు వస్తువులు ఎంత బాగుండేనో కదా అని అనిపించింది
అబ్బో రేడియోనా రేడియో అనగానే గుర్తొచ్చింది మన చిన్నప్పుడు ప్రతి ఇంట్లో రేడియోనే ఉండేది కదా దాని నుంచి మంచిగా వార్తలు పాత పాటలు వింటూనే అందరు నిద్రలేచేవాళ్ళు ఇప్పుడైతే చూడు పొద్దు పొద్దులు లేవగానే అందరి చేతుల్లోకి స్మార్ట్ ఫోన్లు వచ్చాయి అయిన ఆ పాత కాలపు ప్రశాంతత ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు అసలు
అవును అప్పట్ల మనకంటే ఫోన్లు లేవు కాబట్టి మనుషుల మధ్య బంధాలు ప్రేమాభిమానాలు అట్లనే ఉండేటి సాయంత్రం అయిందంటే ఊర్ల పిల్లలందరూ కలిసి మంచిగా వామన గుంటలు గోలీలు కబడ్డీ ఇటువంటి ఆటలున్న ఆడుకునే టోళ్ళు ఇప్పుడు పిల్లలు ఇక్కడ ఇంట్లోనే కూర్చుంటున్నారు ఏందో ఫోన్లలో ఆడుతున్నారు వీడియో గేమ్స్ ఆడుతున్నారు
అవునా కరెక్టే చెప్పినావు ఆ రోజుల్లో మన పెద్దవాళ్ళు కూడా రాత్రి భోజనం అయ్యాక ఇళ్ళ ముందు కుర్ పరుపులు లేద మంచాలు వేసుకొని చల్లటి వెన్నెల్లో కూర్చుని ఊరి బయట ముచ్చలు పెట్టుకుంటోళ్లు రామాయణం అని మహాభారతం మని ఇలాంటి కథాలు చెప్పేవాళ్ళు అబ్బా ఆ ఙ్ఞాప కాలు తలుచుకుంటేనే మనసుకి ఎంత హ్యాపీగా ఉంది కదా
అవును అప్పట్లా మన ఊర్లాలా ఇల్ల అన్నీ మట్టిగోడలతోని పెంకుటిలలతోని కట్టినాయి వేసవి కాలంగా కూడా ఇల్లు ఎంతో చల్లగా ఉండేటివి కదా ఇప్పుడు చూడు మనోళ్లు అన్ని కాంక్రీట్ బిల్డింగ్లు వచ్చేసాయి ఎసి లు పట్టుకుంటున్నారు గానీ పాతిళ్లలో ఉన్న చల్లదనం హాయ్ రావు కదా
నిజం వస్తువులే కాదు కదా మన సంప్రదాయ రుచులు కూడా మారిపోతున్నాయి అప్పట్లో మట్టికుండ లో నీళ్ళ తాగేవాళ్ళం ఆ నీళ్లకు ఉండే వాసన మట్టి వాసన ఆ చల్లదనం అమృత ఉండేది మళ్ళా రాగి ముద్ద జొన్న రొట్టెలు సద్దన్నం తినేవాళ్ళం అందుకే మన తాతయ్యలు కూడా బలంగా రోగాలు లేకుండా వందలు వంద ఏళ్ళు బతికిండ్రు
అవును ఇప్పుడు మనం తినేదంతా కెమికల్స్ కూడా అయిపోయింది అసలు మనం మనమే ఇప్పుడు ఇట్లా పాత రోజులని మిస్ అవుతున్నాంమని ఫీల్ అయితే మన తర్వాత వచ్చే జనరేషన్ ఇంకా ఇంకా ఏం తెలుస్తది చెప్పు మన సంస్కృతి అవి ఏవి తెలియకుండానే పోతాయమో అని భయము తుందప్పుడప్పుడాలోచిస్తే
మ్మ్ మంచి పని జెప్పినవ్ అందుకే నేనొక ఆలోచన యేస్తున్న ధెల్సా మన ఊర్లో యెవరి ఇళ్ళలో అయినా ఉపయో గించకుండా ఉన్నా పాతకాల వస్తువలుంటయి గదా అంటే రాగి పాత్రలు గానీ రోలు రోకాల్లు గానీ తాళపత్రాలు గనీ పాత నానాల్లాంటివి సేకరించీ మన ఇద్దరం కలిసి ఒక చిన్న పల్లెటూర్ మ్యూజియం లాగా ఏర్పాటు జేస్తె ఎలా ఉంటుందటవ్
అబ్బా ఎంత అద్భుతమైన ఐడియారా దీని వల్ల పాత జ్ఞాపకాలన్ న్ని మళ్ళీ బ్రతికించుకోవచ్చు మన ఊరు పిల్లలగ్గుడా మన పూర్వీకుల జీవన విధానం తెలుస్తుంది దీనివల్ల
అవునవును రేపట్నుంచి మనం ఊర్లో పెద్దవాళ్ళను గలిసీ వాళ్ళ దగ్గరున్న పాత్ర వాళ్ పాతరలను సేకరించడం స్టార్ట్ జేద్దం అలాగే వాళ్ళకు తెలిశిన పాత కథలను గుడా డైలీలో రాశిపెడదాం ఏమంటవ్
ఖచ్చితంగ ఈ ప్లాన్ వింటుంటే నాకు చాలా మంచిగనిపిస్తుంది రేపు ఉదయాన్నే నేన్ మీ ఇంటికొచ్చేస్తా ఇద్దరం గలిసి స్టార్ట్ జేద్దాం
అలాగే ఒక విషయం ఫోన్ బెట్టకూ నువ్వు మ్యూజియం అనేసరికి నాకూ పా పాత జ్ఞాపకం గుర్తొచ్చింది మనం చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళింట్లో పెద్ద రోళ్లు రోకలుండేవి గదా పండగ వస్తె జాలు ఊర్లోని వాళ్ళంతా కలిసి ఒకచోట జేరి పిండి వంటల కోసం దంపు తుంటే వచ్చే పాటల శబ్దులు ఆ పాటలా గుర్తున్నయా
చేసావ్ర ఆ దంపుడు పాటలూ ఆ వల్స పాటలు విండానికి ఎంత బావుండేవో గదా ఇప్పుడందరు ఇళ్లల్లోకి గ్రైండర్లూ మిక్చీలొచ్చేసాయ్ బటన్నొక్కగానే పని అయిపోతుంది గానీ ఆ రోజుల్లో అందరు కలిసి కట్టుగ పనుల్ జేసుకుంటూ పంచుకొనే ఆ నవ్వులి ఆ సంతోషం మాత్రం ఇప్పుడు మిస్ అయిపోయాం
అవునవును మిషిన్లు వచ్చాకా మనుషుల శ్రమ దగ్గింది గనీ బంధాలు గూడా యాంత్రికంగా మారిపోయినయ్ అప్పట్లో ఒకరి పెళ్లి లేదా పండుగొస్తే ఊరంతా వచ్చి పందిరేయడం నుంచీ వంటల వరకన్ని పనులు కలిసే యేష్టోల్లు కనీ ఇప్పుడు జూడ్ డు అంత క్యాట్రింగు ఫంక్షన్లయిపోయ్నై డబ్బులిస్తె పనయితది గనీ ఆత్మీయతెక్కడ దొరుకుతది జెప్పు
నిజంగా వస్తువులే గాదు మన సాంప్రదాయ వైద్యం గుడా మనం చాలా మిస్ అవుతున్నం మన చిన్నప్పుడు కొంచెం దెబ్బ దగిల్నా జల్బ్ జేశ్నా హాస్పిటల్స్కి పరిగెత్తే వాళ్ళం గాదు అమ్మమ్మ వంటింట్లో ఉండే పసుపు అల్లం తులసాకులు వేపాకుల్తోనే తగ్గించేసేది ఆ నమ్మకం ఆయుర్వేద రహస్యలూ ఇప్పుడూ ఎవరికిీ దెలియట్లేదు
అవునవును వంటిల్లే ఒక పెద్ద హాస్పిటల్లా పన్జేశేదప్పట్లో మనం చేయబోయే చిన్న మ్యూజియంలో ఆ పాతకాల వైద్య చిట్కాలనూ అదే విధంగా మనూరు పెద్దగ దెలిశ్నా ఆయుర్వేద రహస్యాలను గుడా ఒక పెద్ద చాట్ మీద మంచిగ రా రశీ హైలెట్ జేద్ధాం అలా యేస్తె ఎంత బావుంటుందో గదా వచ్చేతరం పిల్లలగ్గుడా ఒక పెద్ద నిధిలాగుపయోగపడుతుంది
కుండా అయితే మన సంస్కృతీ మన పాతకాలం నాటి జ్ఞానాన్ని గూడ మనం భద్రపరచాలంటవ్ పెళ్లి గాకముందె మనిద్దరం గలిసి మనూరు కోసం ఎంత మంచి పన్జేస్తున్నం అంటే నాక్ చాలా గర్వంగుంది
హలో
ఆ
సరే మరి ప్లాన్ చేసుకుందామ మరి మనం
మ్మ్ సరే మరి
ఇంకా మరి ఇంకా ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం మరి ఫస్ట్ డే
ఆ మన ఊరి చివరన ఒక ముసలావిడ ఉంటది కదా ఆవిడ దగ్గరకి వెళ్దామని అనుకుంటున్నా ఆవిడ దగ్గర అయితే బాగా రాగి నాణెలు అలాగే ఆమె చిన్నప్పుడు వాడిన పాత తాళపత్ర గ్రంథాలు లాంటివి ఉంటాయని విన్నా మొదటి ఆమె దగ్గరికీ వెళ్దాం అయినా ఆమె ముచ్చాట్లు కూడా బాగా చెప్తాది
అవునవును ఆ ఆమె దగ్గరకి ఆమె దగ్గర చాలా కథలు ఉంటాయి నేను ఒక కొత్త నోట్ బుక్ పెన్ తీసుకుని వస్తా ఆమె చెప్పె ప్రతి జ్ఞాపకాన్ని కథను అందులో రాసుకుందాం ఈ రాత్రికి నేను కూడా మా ఇంట్లో ఉన్న పాత వస్తువులను ఒక చ ఒకచోట పెట్టి సర్ది పెడతాను రేపు ఉదయం నువ్వు వచ్చేసరికి అని రెడీగా చేస్తా
అలాగే రా నేను కూడా మా ఇంట్లో తాతయ్య పాత వాడిన పాత ఫౌంటైన్ పెన్న్ పాతకాల గడియారం ఏవో ఉన్నాయి అవన్నీ వెతికి పట్టుకొస్తాను ఇద్దరం కలిసి మన ఊరి పాత జ్ఞాపకాలకి మళ్ళీ ప్రాణం పోసి బ్రతికిద్దాం.
పర్ఫెక్ట్ అయితే ఇక ఆలస్యం చేయకుండా ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం రేపు ఉదయం ఏడు గంటలకు మి ఇంటిని మీ ఇంటి ముందే ఉంటా
ఆ అయితే మా అమ్మమ్మ ఒక అద్భుతమైన వస్తువు గురించి చెప్పిందిరా అది వినగానే నాకు మస్తు ఎక్సైటింగ్ ఉన్నది
అవునా ఏంటది అంతాల చెప్తున్నావ్ నాకు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉంది త్వరగా చెప్పు
అది కంచు గిన్నెలు మరియు తాటాకు గొడుగులు ఇప్పటికీ వాళ్ళ పాత సామాన్ల గదిలో ఉన్నాయి అని చెప్తుంది అంటే ఇప్పుడైతే మనకు ప్లాస్టిక్ గొడుగులు గాని అప్పుడు వాళ్ళకి తాటాకు గొడుగులే కదా అవి ఉన్నాయి అంట ఇంకా కూడా
అబ్బా తాటాకు గొడుగులా అసలు నేను బయట ఎప్పుడు చూడలేదు తెలుసా కేవలం పుస్తకాల్లో సినిమాలో చూడటం తప్పా నిజంగా ఎప్పుడు చూసింది లేదు అది కనుక మనం మ్యూజియం లో పెడితే ఈ తరం పిల్లలంతా ఆశ్చర్యపోతారు
అవును అందుకే అమ్మమ్మని అడిగి దాన్ని రేపు ఉదయమే బయటికి తిస్తున్నా అలాగే అప్పట్లో ఇళ్ళల్లో రాగి, కంచు, ఇత్తడి పాత్రలు మాత్రమే వాడేవారు కదా వాట్లో వండిన ఆన్నం తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అటా అమ్మమ్మ ఏమంటుంది అంటే ఇప్పుడు వచ్చిన ఈ అల్యూం మినియం ప్లాస్టిక్ వస్తువుల వల్లనే అందరికీ రోగాలు వస్తున్నాయి అంటుంది
అవును కరెక్ట్ గా చెప్పింది అప్పట్లో మజ్జిగా చిలకడానికి కూడా పెద్ద తవ్వ వాడేవారు ఆ కవ్వానికి ఆ తాడుగట్టి ఇద్దరు కలిసి చిక్కుతుంటే వచ్చే శబ్దం వినడానికి ఎంత బాగుండేదో కానీ ఇప్పుడు చూడు మొత్తం మిక్సీలో లేేసి ఒక సెకండ్ లో మజ్జిగా చేస్తారు కానీ అ కవ్వం తో తయారుచేసిన ఆ మజ్జిగలో ఆ ఉన్న టేస్ట్ ఇప్పుడు అస్సలు రావట్లేదు
అవును రా అలాగే మన తాతల కాలంలో పైసలు, ఆనాలు, దమ్మిడీలు అనేటివి ఉండేవి కదా వాళ్ళు అణా చారణ, బేడ అట్లాని పెలిచే టోళ్ళ అంటా పాత నాణేలు కొన్ని మా తాతాయ్య దగ్గర ఉన్నయి వాటిని కూడా ఒక బాక్సులో వేసి అందులో పెడదాం మనం
వండర్ ఫుల్ ఐడియా పాతనా కలెక్షన్స్ ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా చూస్తరు అలాగే అప్పట్లో బట్టలుతుకడానికి సబ్బులుండేవి కావంటా కదా కేవలం కుంకుడుకాయలు లేదా చవుడు మట్టి వాడేవారట. తలసనాన్ని కూడా సికాయికాయ పెట్టి షికయి పొడి వాడేవారంట. ప్రకృతి హానికలగకుండా బతికినా జీవన విధానం ఎంత గొప్పదో కదా.
నిజమేగా అప్పట్లో పర్యావరణం ఎంత స్వచ్ఛంగా ఉండేదో ప్లాస్టిక్ అనేది ఉండకపోయేడిది. మనం మ్యూజియం ద్వారా కేవలం వస్తువులనే కాకుండా అప్పట్లా వాళ్ళందరు ఇట్లా బ్రతికిరో కూడా చూప్పియాలి పెళ్లి కాకముందే మనం ఇంత మంచి పని చేస్తు ఉంటే నాకు మంచి ఎంతో సంతోషంగా ఉంది.
నాకు అలాగే ఉంది మనం చేసే చిన్న ప్రయత్నంటే మన ఊరికి ఒక మంచి పని తెచ్చిపెడుతుంది. సరే అయితే నేను రేపు వెళ్ళి ఆ తాతయ్య పాత పెట్టలో ఇంకేమైనా దొరుకుతాయో వెతుకుతాను రేపు ఉదయం కరక్ట్ ఎడు గంటలకి మీ ఇంటి దగ్గరా ఉంటా
ఆ నేను ఇప్పుడే మా డాడీతో చెప్పిన ఈ మ్యూజియం గురించి అయితే ఆయన కూడా మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. మళ్ళీ ఆయన దగ్గర ఇంకేదో వస్తువు ఉందట అది కూడా ఇస్తా అన్నడు.
అవునా ఏంటది నాన్న దగ్గర ఏముంది త్వరగా చెప్పు నా కూడా చూడాలి. వినాలనుంది.
ఆ అంటే ఒకప్పుడు పాతకాలంల పొలాల దగ్గర పోవాలన్నా చీకటి ఉన్నా అ లాంతర్ వాడేటోళ్లు కదా అది ఇంక కూడా మా కుట్టంలో దాచిపెట్టి ఉందంట కిరోసిన్ బోసి వెలిగిస్తే ఎలుగుతుందని చెప్తున్నాడు ఉ
అబ్బా లాంతారా అ నిజంగా చాలా అద్భుతమైన వస్తువు అసలు ఈ రోజులో పిల్లలకి కరెంట్ పోతే మొబైల్ ఫ్లాష్ లైట్లు వాడడమే తెలుసుగాని ఆ నూనెల అంతా వెలుగులలో చదువుకున్న పాత రోజు అను అస్సలు తెలియదు దాన్ని మన కలెక్షన్ లో పెడితే మస్తు ఉండది
అవును అట్లనే మా డాడీ ఇంకొకటి ఏమ అన్నాడు అంటే అప్పట్లో మన ఇప్పుడు అంటే మనకి కిలోల ల ఇట్లా కొలుతాన్నాం గానీ అప్పుడు అవి లేవు కదా ఈ సోలా తవ్వవా ఇట్లా కొలిచేటోళ్ళు అంట అవన్నీ ఇత్తడి చెకు కులపాత్రలు వాడేవటే దాని కోసం మనం అవన్నీ కూడా మ మ్యూజియంలో పెడితే ఇంకా మంచిగా ఉంటుంది
వండర్ఫుల్ ఐడియా ఆ కులపాత్రలు మా తాతయ్య దగ్గర కూడా కొన్ని ఉన్నాయి నేను కూడా వాటీని బయట తీసుకొచ్చి అప్పట్లో ఉత్తర ఉత్త ఉత్తరాలు రాయడానికి కూడా వాడే పాత పెన్ను ఐస్లలాండ్ లెటర్లు పోషకాలు కూడా మా నాన్న దాచిపెట్టిన పాత టడైట్లో ఉన్నాయంట వాటిపై నేను ఉన్న పాత స్టాంపులు చూసిషాక్ అయితవ్ తెలుసా
అసలు ఎన్ని రోజుల అయినా తెలుసా ఇప్పుడు అంతా వాట్సాప్ ఈమెయిల్స్ అయిపోయినాయి కానీ అప్పట్లో ఉత్తరం కోసం మోర్చవార పోస్ట్ మన్ వస్తున్నాడేమోనని ఎదురు చూసి ఆరా ఆ ఆనందం మాటల్లో చెప్పడం ఆ ఉత్తరాలలో ఉండే అయితే ఇప్పుడు వచ్చే మెసేజ్లలో ఎక్కడుంది ఇప్పుడు
కరెక్టుగా చెప్పినవ్ ఆ రోజుల్లో ఉత్తరం వస్తే చాలు ఇల్లంత ఊరంతా వినిపించేటోళ్ళు సరే అయితే రేపు ఉదయం మనం పెద్ద తాతయ్య గారింటికి వెళ్ళేటప్పుడు ఆ వస్తువులున్నింటిని ఒక లిస్ట్ గా రాసుకుందాం ఎవరి దగ్గరం ఏ వస్తువు తీసుకున్నామో ఆ బుక్ నోట్ చేసి పెడదాం మళ్ళా తర్వాతకి మ్యూజియం అయిపోయినాక మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి కదా
అవునవును ఇది చాలా బాధ్యతాయుతమైన పని అలాగే మన ఊరి ప్రెసిడెంట్ దగ్గర కూడా ఒకసారి పర్మిషన్ తీసుకోవాలి ఎందుకంటే ఏమన్నా ప్లేస్ ఉంటే ఆయన చెప్తాడు కదా మన పంచాయత్ ఆఫీస్ పక్కన ఒక రూమ్ కాళిగా ఉంది కదా అడుగుదాం
అవునవును నిజమే ఆ ఒక గది అయితే ఊరి మధ్యలో అందరికి అందుబాటులో ఉంటుంది సరే నేను ఇప్పుడే ఇంటికి ళ్ే తాతయ్య పాత పెట్టే తాళం తీసుకొస్తే అన్ని సర్దుకుంటాను రేపు కరెక్ట్ ఏడు గంటలకి మీ ఇంటికి వచ్చి ఇక స్టార్ట్ చేద్దాం సరేనా
హు సరే మరి
సరే మరి బాయ్